ఆ బాగున్నారండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నానండి తిన్నారా
ఆ తిన్నామండి మీరు తిన్నారా అండి
ఆ ఇప్పుడయిందండి ఎంకర్రి చేసారండి సేమ్ మ క్యాబేజి ఇవాళ
మాది పప్పుచర్ అండ్ క్యాబేజీ అండి
ఓ సూపర్ సేమ్ మ్ మ్ ఓకే ఓకే ఏం చేశారండి ఇవాళ డే అంత
ఏం లేదండి ఖాళీ
మ్
మరి మరా
నేన నాది ఇంట్లోనే ఉన్నానండి ఇవాళ వీక్ కాఫో ప్రిపేర్ అయితున్నా నేను ఉమ్ ఉమ్ ఇంకా ఏంచేసిళ్ ఇవాళ్ డే అంతా
ఏం లేదండి ఖాళీ
ఉమ్ హు ఉకే
హాల్ డేస్ కి ఎళ్లలేదా అండి ఊరికి
వెల్లలే వెల్లలే అండి టూ డేస్ వచ్చినాయి సన్ డే మండే ఒక రోజు రెస్ట్ కి ఒక రోజు ప్రిపరేషన్ కి అట్లా అయిపోయింది డే అంతా ఉహ్మ్ మా మామ్మీ రమ్మంటంది గాని ఇగ మా వైఫ్ వద్దటుంది ఎల్లకాని ఉమ్ హ్ ఇగ నన్ను వదిలీ ఆ ఉండలేదు అందుకే వెళ్ళకు అని అంటుంది ఇగో పోయి మార్నింగ్ వస్తా అన్నా ఆ వైఫ్ రాదంటది ఊరికి
ఎందుకు ఆమెకు నచ్చదా ఊరంటే
ఆ నచ్చది పాష్ష్ ఉంటది
అవునా ఎందుకు సిటీలో పుట్టి సిటీలో పెరిగిందా ఆమె
అవును అవును
హ్ హ్మ్
మ్ హ్
ఎన్ని ఇయర్స్ అయితుందండి మీ మ్యారేజై
మ్యారేజ్ అయి ఫోర్ ఇయర్స్ అయితుంది
హ్మ్
హ్మ్ ఏం స్పెషల్ రేపు
ఇంకా రేపటి గురించి ఏం ప్లాన్స్ ఎ వేయలేదండి మీదేం స్పెషలండి రేపు
రేపు టిఫిన్ డిసైడ్ అయింది పోపన్నం లంచ్ డిసైడ్ చేయ్యాలండి ఇగ మొన్న అటు సండే రోజు కొంచెం చికెన్ ఉండే అది అది తినేస్తాం అనుకుంటా హ్మ్ ఇగ మా బావస్తడు ఎవ్రీ వీక్ హ్ ఇగ పప్పు పప్పు పప్పు పప్పు
హు హుహ్ మీకు పప్పంటే బాగ ఇష్టమా అండి
అంత లేదు ఏది లేక దినాల్సివస్తది పప్పు ఉంటే నాకు వేళేదైనా ఒకటి ఉండాలి నంచ్కి లైక్ ఆమ్లెట్ వాళ్ళేకపొతేన్న కర్రీ ఏదైనా ఉండాలి
ఉహ్
ఆహ్ అట్లనా ఇంకాండి మీ ఇంట్లో వాళ్ళు మంచిగున్నరా అందరు
ఆ మంచిగున్నారండి
మ్మ్ హ్మ్ మీరె ఎప్పుడేళ్తారండి మరీ ఊరికి
మేము వెల్ళొచ్చినా మండి మొన్ననే సమ్మర్ హాలిడేస్ కి
ఓహో గ్రేటే మ్మ్ హ్ బాగానే ఎంజాయ్ చేస్తారండి మీరు మరి హ్ ఎమన్నా తీస్కొచ్చుకున్నారా మరి ఊరికేళ్ళినప్పుడు
ఆ అన్ని తీస్కొచ్చుకున్నామండి మామిడిపళ్ళూ నేరేడు పళ్ళూ
ఓ ఉహు ఉందండి మీకు తోట నేరేడు తోటా ఉమ్ గ్రేటే
లేదుగని ఊర్లో చెట్లుంటయి కదండి
ఉహు
ఉమ్
తే ఊరంతదుస్తారేమో జాంజిలే కద ఉమ్ తింటరా ఇష్టమనేరెడుపండ్లు
ఆ ఇష్టమే అండి
ఈ ఇయర్ తిన్నరా
ఆ కొన్ని తిన్నమండి అంతే ఈ ఇయరేక్కువ తింలే
ఉహు చూస్తున్నాండి సీరియల్స్ ఏమన్న
ఇప్పుడేంజూట్లే అండి
ఉహా నా వాయ్స్ ఎందవచేదండి సీరియల్స్ అంటే
మీరు చుస్తరా అండి
ఆ నేను చూస్తుండి నేను పుత్తడి బొమ్మ ఇంకోటి ఆ రామచిలకమ్మ అనుంటదొకటి అజుస్థఅండి
పుత్తడి బొమ్మనా ఇది కొబీత్త పేరేలాగున్నది
ఆ ఇది నేను ఒక షార్ట్ ఫిలిమ్ జేసినా అది చేసి జీ తెలుగులో పెట్టిన అందులో వస్తుందండి చూడండి బాగుంటంది ఫోర్ థర్టీ నుంచి ఫైవ్ వరకు
జీ ఫైల్ అస్తద
ఆ జీఫలు వస్తాండి పుత్తడి బొమ్మ
ఉమ్ మాకు సబ్స్క్రిప్షన్ లేదండి
ఓ అయ్యో ఉహు చేసుకొని చేసుకొని బాగుంటది అద్యా దానికి రచనా క దర్శత్వం నేనే అండి జాబ్ చేసుకుంటే పా టైమ్ జ
మీరు బాగనే కళలు ఉన్నాయండి
ఆహ జీవితం మీద విరక్తి అన్ని కళ్లే సహకార్య అవుతుంది అంటు అది ఇదే సాకర్యం
మీరు బాగా కవిలాగా మాట్లాడుతున్నరు అండి
ఉమ్ వీడియో తీయకముందు ఏం అనకుండే హాస్టల్ పో కాలీ గా ఉండే కాలేజ్పోయి ఏం చేయాలన్నట్టు టె అందరు ఆ కాలేజీ కి వెళ్తారు కాద ఆ టైం లో రూమ్ లో కుసోనీ బిల్డప్ చపించి ఇది ఇవి రాస్తుండేనే కథలు
ఆహ ఎన్ని బుక్స్ రాసారండి ఇప్పటికి
బుక్స్ అట్లే ఏముడదండి ఇక దానికి కౌంట్ లేదు ఇక బుక్స్ కి
కౌంట్లెస్సా
ఆ కౌంట్లెస్
ఒక బుక్ పేరు చెప్పండి మీరు రాసింది
నా రచ్చన నా ఇష్టం ఉమ్
ఉమ్ అ బుక్ స్టోర్లో దొరుకుతుందా అండి
అది పబ్లిష్ చేయలేదండి నేను డబ్బులేక ఉహు
పబ్లిష్ చేస్తందండి ఒకరు చదివి నచ్చితే వాళ్ళు పది మందికి చెప్తారు ఈ బుక్ బాగుందని
అ అండి మార్కెట్ లో అమ్మాలి కదా అండి ఒక బుక్ అది ఎవరికి నచ్చేది కాదు కదా ఇ పేరు డిఫరెంట్ ఉంది అని ఎవడు తీసుకొని పోయేటొడు కాదు
డిఫరెంట్ ఉన్నదనే చదువుతారు అండి
ఆ ఉహు దఈ తెలుగు ప్రజలు ఏట్టుంటారో తెలుసు కదా ఒకడు బాగపడదు ఇంకోడు బాగుపడనివ్వొద్దు కదా అస్లామియా అందులో కేటగిరీ ఉంటద
ఉహు నువ్వు కూడా బాగుపడనియ్యవ ఎవరిని
ఆ
బాగుపడనియ్యవ
ఆ బాగు పడనియలేదు అని అంటున్నా ఆ లేదు మనం రాస్తే మన మీందు పడ కాని ఆ బుక్ ఒక స్టోర్ రూమ్ లో ఉండే అట్లే ఇగ ఉహు ఆ పేపర్ ఎట్లా చేస్తమంటే పూరీలు చపాతీలు ఆయిల్ ఫుడ్ అ వేసుకుంటాం కదా అ పే అట్లా యూటిలైజ్ చేస్తా మా వైఫ్ ఊ అది తీసినప్పుడులా ఇగ బాధ అనిపిస్తాది మళ్ళీ ఏమన్నా అంటే కొడ్తూ తిడు తీడదని నేను ఇగ చూస్తూ కూర్చుంటా
చెప్పొచ్చు కదండి న్యూస్ పేపర్స్ బయట అమ్ముతారు షాపులలో
ఆ అట్లాది నాకు ఈ ఇ ఇష్టమండదావే ఒక జ్ఞాపకార్థం అండి అట్లా
ఆ కాదు పూరీలు చేస్ నప్పుడు వేయడానికి న్యూస్ పేపర్లు బయట షాపులలో అమ్ముతారు కదా
ఆ అవును పూరిలా
మీ వైఫ్ పూరీలు చేసినప్పుడు ఆ పేపర్స్ వార్తది అంటున్నావు గాదా మరి న్యూస్ పేపర్లు బయట దొరుకు తాయ్ కదా షాపులలో కొనుక తీసుకొచ్చి పెట్టండి ఇంట్లో అవి వాడుతది.
ఆహా కరెక్టే అండి ట్రై చేస్తా అట్లా
ఉమ్
పెడ్తున్నారండి ఈ సంవత్సరం మామిడికాయ పచ్చడి
ఆ పెట్టుకున్నామండి మీరు పెట్టుకున్నారా అండి
ఆ పెట్టు ఆ పెట్టుకున్నాను నేనే
నువ్వు పెట్టుకున్నావ
ఆ ఊరిక వెళ్ళకుండా ఇగా ఉప్పుడులేక నలభై పండ్లు తీసుకొచ్చుకొని
పండ్లు పెట్టరండి కాయలు పెడతారు.
అదే కాయలే ఆ అట్లా ఫ్లో లో వచ్చింది మనం పండు పండు అంటాం గాదా అట్లా
మీరు బానే టాలెంట్ ఉందండి
ఉమ్ అంటే మనం ఏం చెప్పుకోదంటారు జూడు అది ఇదే
మరి చేప్పుంటారు
ఆ చెప్తున్న మీరు పెట్టుకున్నర అంటే ఊర్లో ఉంటే పెడతరూ మామూల్ గాని ఊరికి పో నేనే పెట్టుకున్నా అని జేప్తున్నా
ఉహు ఒకరోజు వెళ్ళి తీసుకొచ్చుకుంటే అయిపోతుండే ఆ ఒకరోజు పెట్టుకునే బదలు
అదే చెప్పిన ఇందాక వచ్చిన మా వైఫ్ ఆ వెళ్ళనివ్వట్లేదు ఉ
మీ వైఫ్ ఒక్కరోజు ఉండలేేదా
అస్సలికే అండి అమ్మో
కొరియర్ చేయమనండి అమ్మో అంటే అద్దుకునే ఉంటదాండి మిమ్మల్ని ఎప్పటికిీ
ఇంకా అట్లాంటి టైపులే అండి అదొక స్టోరీ అయితే పెద్దాగా కథ మళ్ళీ తర్వాత ఎప్పుడు నేను చెప్తానండి ఉమ్
ఉ
కొరియర్ ఆ కొరియరు చేస్తా అన్నది కానీ అది ఆయిల్ గదా కారుతది గదా ఇంకా ఇగ పంపియలేదండి మళ్ళీ అంత కారాబ్ అయిపోతుందని మంచి ఇలా ఏనోదిగా ఇంక మా చెలప్పుడు వేరే దగ్గర ట్రాన్స్ఫర్ అయింది ఇక టైం సరిపోట్లేదు ఇగ ఎవరో కొరియర్ చేసే అంత టైం ఉండట్లేదు మావొళ్ళకు అక్కడ ఉమ్ బాగుంటుంది నేను ఎప్పుడన్నా పంపిస్తే మీరు ఎక్కడండి అడ్రస్ చెప్పండి నేను ఏప్పుడైనా మీకు పంపిస్తా మీతోని హైదరాబాద్ వచ్చినప్పుడు చెప్పండి ఆ మీరు హాస్టల్లో ఉంటా అంటున్నారు గదా అప్పుడు పంపిస్తే బాగుంటది
ఉమ్
ఇంకా అంత మంచిదేనాండి ఉహు ఓకే ఆ లేదండి ఇంకా
ప్లాన్ జేస్తున్నాం
ఉమ్
తింటారండి నాన్ వెజ్ మీరు వీక్ ఒకసారి
ఆ తింటామండి
ఆ నైస్ ఉహు
మీరు వెజ్జా అండి నాన్ వెజ్జా
ఆ వేజ్జండి
వెజ్జా ఆ ఇందాక ఏదో చికెన్ ఉన్నది అది తింటామన్నారు ఇప్పుడు వెజ్ అంటున్నరు
మా వైఫ్ కండి
ఉహ్ హా హా హా ఆ మీరు దొబ్బుతున్నరేందండి ఏమన్నంటే మీరు
అరే
కురాలు జేశే ఆడుకుంటార్రేమో మీరు
అంత లేదండి నా మాటలు తెలిస్తే మీకు ఓ రోజు నేను మా వైఫ్ మెల్లగా మాట్లాడుకుంటున్నా కష్టం మీకు జేప్పుకుంటాన్న
ఆహా
సరే అండి మరి కలుదాం మళ్ళీ బాయ్ ఖచ్చితంగా డిస్కనెక్ట్ చేయాలి అనుకుంటున్నారు రద్దు చేయే